భోజనం అయిపోయిందా అండి
ఉమ్ అక్క హాయ్ ఉమ్ అయిపోయింది అక్ క్క
మాదిగా పెందిరా ఈ రోజు మాది గోంగూర పప్పు గోంగూర పప్పు ఓ గుడ్ గుడ్
మునకాయ ముల్లంగి సాంబారు
ఓకే ఓకే ఆ ఎక్కడ ప్లాన్ చేస్త స్తున్నారు సమ్మర్
సమ్మరా ఉమ్ చేస్తున్నాం అక్క ఊట్ టీ ఎట్లా వెళ్దాముఅని అనేసి
ఓ గుడ్ గుడ్ సమ్మర్ టైమ్ లో ఊటీ అంటే చాలా బాగుంటుంది ఉమ్ కాకపోతే ఏంటంటే ముందు
అవును బుక్ చేసుకోవాలి చూడాలి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాక హ్మ్ చూద్దాం, అనేసి
అవును మెద్రాస్ వెళ్ ఆన్ నేను అంటే మా ఫ్యామిలీస్తో ఒకసారి వెళ్ళాను. ఒకసారి వేళ్లని ఒక్క ప్చ్ ఆ ఒక టూ డేస్
ఆహా ఓకే ఊటికి ఎప్పుడు, వెళ్ళా చక్కాయ్ ఏ టైమ్ లో, అయితే బాగుంటుంద క్కడ
సమ్మరు బాగుంటదిరా చల్లగా ఉంటది. కదా సమ్మర్ బాగుంటది. సమ్మర్ అంటే మన పిల్లెల ఆ అందుక్ కానే సమ్మర్ లో ఇంకా బాగుంటది. ప్చ్ వేడికి మనక్ బయటంతా ఎక్కువ వేడి ఉంటది. కదా
అవునవును
ఆ అది చాల్ బాగుంటుంది. తర్వాత సినిమా షూటింగ్స్ సో అన్నీ జరుగుత్ తా ఉంటాయి. మంచి హిల్లీ ఏరియా చాలా బాగుంటది. ప్చ్ హ్మ్ పైక్ హి ఆ హిల్ పైకి వెళ్తే, అక్కడ నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఆ ఇట్లా వ్యాలీస్ లాగా ఉంటాయి. కెళ్దాం. వ్యాలీస్ ఉంటే, అక్కడ నుంచి చూస్ ఉంటే, కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా కూడా ఉండాలి. ప్చ్, ఇప్పుడు ఇంకా చేంజ్ అయ్యి ఉం
ఆ ఏమక్క కేర్ఫుల్ అంటున్నార్ రు ఏమైంది. ఏ
అంటే అక్కడా కు ఆ కొన్ని స్పాట్స్ ఉంటాయి. అక్కడికి అక్కడ కొంతమంది సూసైడు చేసుకోవడానికి, వెళ్ త్తము, అలా చేస్తారంట. హ్మ్మ్ అందుకని ఆ ప్లేసెస్ ని బాగా ప్చ్, ఆ టైటు ఇది చేస్తారు. ఆవున సెక్యూరిటీ ఉం
ఓకే ఓకే ఊటికి వెళ్ళాలన్న సూసైడ్ చేసుకోడానికినికిేయ
అక్కడంతా బాగుంటంది చాలా ప్లేస్ అంటే పైన కొండ మీద ఆ ఓపెన్ ప్లేస్ అదంతా సైట్ సీయింగ్ బాగుంటది కానీ కొంచెం కేర్ఫుల్ ఆ పైకి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కొంచెం పెద్దవాళ్ళకి
అది స్టెప్స్ ఉంటాయా నార్మల్ వేనానాక్క అది
స్టెప్స్ ఉంటాయిరా స్ెప్స్ ఉంటాయి వెళ్ళే రూట్ లో కూడా మంచి ఆ టీ ఇవన్నీ ఉంటాయి కదా ఆ తోటలన్నీ ఉంటాయి
ది కూడా అక్కడే కదా ఆ తోటి
ఆ అక్కడ అక్కడే ఆ అక్కడ అక్కడ ఎక్కువ దొరుకుది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట ఓన్లీ అక్కడే అని కాదు ఆ అది అక్కడ కూడా బాగా
అంటే మనం ఇది ట్రైన్ జర్నీ కన్నా నార్మల్ మనం వెహ కల్ెట్టు తీకొని వెళ్తే బాగుంటుందా ట్రైన్ జర్నీ బాగుంటుందా
వెహికల్దే బాగుంటంది ఏంటంటే మనం అంతా ఎంజాయ్ చేయచ్చు ట్రైన్ లో అంటే మనం ఎక్కడ ఆగి ఆగిపోవాలంటే అక్కడ కుదరదు
అవును కుదరదు బట్ వ్యూ ఎలా బాగుంటుంది ట్రైన్లో వెళ్తే బాగుంటుందా లేకపోతే
అంటే మనం మెడ్రాస్ వరకు ట్రైన్ లోనే వె వెళ్ళాలి కాన్ బట్ అనమాట అంటే కార్కోడ్ వెళ్ళొచ్చు కానీ ట్రైయిన్ కూడా కంఫర్టబుల్ ఇంకా అక్కడ చూడడానికి ఏమి ఉండదు కదా అక్కడ నుంచి ఆ ఊ పటి వెళ్టానికి కారు వెళ్డానికి ఆ కారయితే చక్ చక్కగా పైకి ఆ మనకి సఫరింగ్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అది కాకుండా ఏవో బస్సు గోడు ఉంటాయి కానీ అంటే ఇప్పుడు ఇంకా కొంచెం చేంజ్ అయ్యూండ్డొచ్చు నేను చూసే టెన్ ఇయర్స్ అలా అవుతు
ఓ అమ్మా టెన్ ఇయర్స్ అంటే ఇప్పుడు చాలా మారుంటుంది అయితే ఉటీ మరి అదే ప్లాన్ చేస్తున్నాం మేము కూడా ఫ్యామిలీతో వెళ్లేేస్ రావాలి అని. అనేసి ఒకటి రెండు కాదులేండి చాలా అనుకుంటున్నాము ఉహు ఉహు
అవును దాంట్లో ఏది
ంది మరి థ్ వెళ్ళాలనుకుంటున్నాము అరుణాచలము ఇట్లా ఊటి బ్యాంగ్ళూర్ విజయవాడ ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ నీ
ఆ అవును అవును అవును విజయవాడ కూడా ఇప్పుడు బాగుంది ఇంకా అ ఇది చేశారంటే మట్న మాడిఫై చేశారు ఆ ప్లేసెస్ అవన్నీ కొత్త కొత్త ప్లేసెస్ అంటే నీట్గా చేశారు ప్లేసెస్ ఆ
అంటే మీరు అన్ని ప్లేసెస్ చూసొస్తుంటారు ఆల్మోస్ట్
ఆ మరి అన్నీ కాదు కానీ కొన్ని అంటే మాది ఆ ఆంధ్రానే కాబట్టి ఇంకా విజయవాడ నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఎల్లి తీసుకొని ఉంటారు సో వెళ్ళిపోతూ ఉంటాము ఊ మాత్రం ప్లాన్ చేసుకోవాలి ఇట్లా దూరంగా ఉండే ప్లేసెస్ కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి.
అవునవును ఊటీకి ఒకవేళ ఎన్ని రోజులు వెళ్ళి తిరిగి రావచ్చు. ఇంక ఒక టూ త్రీ డేస్ సరిపోతు
ఆ అంటే మనం వెళ్ళటానికి వన్ డే పడుతు తుంది. ఎందుకంటే ఫస్ట్ మెడ్రాస్ వెళ్ళాలి. మెడ్రాస్ నుంచి వచ్చి కారు తీసుకొని వెళ్ళొచ్చాన్నమాట. మెడ్రాస్ వరకు మాత్రం ట్రైయినరు. కారు కూడా వెళ్ళొచ్చు. ఓ ఏది కంఫర్ట్ అయితే అంటే అది అక్కడ నుంచి మాత్రం పైకి కారు లోనే వెళ్లాల్సి ఉంటుంది మాక్సిమం ఇప్పుడు కొత్తగా ఏమైన చేంజ్ అయ్యిందేమో తెలిదు బస్ ఫెసిలిటీ ఉండిండొచ్చు వెళ్ళేటప్పుడు
దగ్గరలో ఇంకేమన్నా చూడొచ్చా ఊటి చుట్టుపక్కల ఎక్కడైనా ఇంకేమన్నా చూడదగ్గ ప్లేసెస్
ఊటి తర్వాత అక్కడ పెద్ద కాలేజెస్ ఉన్నాయి కదా ఇ ఆ కొన్ని కొత్తగా కట్టిన కాలేజెస్ కానీ
ఆహా ఓకే ఇప్పుడు మనకి టీ ఆకు ఒక్కటి నుంచే కదా అక్క వచ్చేది
అవును అంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఆ అది అక్కడ హోల్ ఇండియా అక్కడ నుంచి అది కాదు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ అంతే అంటే మిగతా ప్లేసెస్ నుంచి కూడా వస్తు సరే అక్కడి నుంచి కూడా
మీ దారిలోనే కన్యాకుమారి మధురై ఇవన్నీ కలుస్తాయా లేకపోతే అది
కన్యాకుమారి ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా మెడ్రాస్ నుంచి మెడ్రాస్ నుంచి ఇంకా ఇంకా కిందకి వెళ్ళాలి ఇంకా కిందికిళ్తే ఆ లాస్ట్ అలా అన్నమాట ఆ కన్యాకుమారి అదే త్రీ సీట్స్ త్రీ ఓషన్స్ కలిస్తే అంటారు చూడండి అది అక్కడ వాటర్ కూడా డిఫరెంట్గా మనకి తెలిసిపోతుంది ఆ వాటర్ ఈ వాటర్ అంటే ఆయిల్ వాటర్ లో వేస్తే ఎలా కలుసుకోకుండా ఉంటంది అలా అలా మూడు సీ ఓషన్స్ వాట్ తను డిఫరెంట్ గా ఉంది ఒకటి ఫుల్ బ్లూ కలర్లో ఒకటి కొంచెం లైట్ కలర్లో అట్లా మళ్ళీ అవి రెండు కలిసిపోయినట్టుండు దేనికి అదే ఇటువైపు బ్లూ అటువైపు వాటర్ ఇక్కండదు అలా
హు చాలా బాగుంటుంది అయితే ఊటీ చూడ్డానికి కూడా అంటే మాకు తెలిసిన వాళ్ళు వెళ్లేేసి వచ్చు నూరు... సో వాళ్ళు చెప్పారన్నామాట మాకు ఊటి చాలా పీస్ ఆఫ్ మైండ్ అని వస్తుంది చాలా బాగుంటుంది అని అనేసి ఒక్క సారి ఫ్యామిలీతొట్రా శుద్దిచేయండి అని అనేసి వాల్ చెప్ప చిన్నప్పటి నుంచి ఇంకా మాకు వెళ్ళాలిని చెప్పేసి ఇంకా పిల్లలు కొంచెం పెద్దలైనాక వెళ్దాము ఇప్పుడు చిన్నప్పుడె చూపిస్తే వాళ్ళకు ఏమాంత మైండ్ మెచ్యూర్ ఉండదు కదా అందుకని చెప్పి వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చినక ఇంకాచూపిస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం తొ ఇన్ని రోజులు ఆగి యమో ఆ ఇంకా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి
ఉ ఒక్కసారి ప్లాన్ చేసుకోవచ్చు ఆ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు అక్కడ పెద్ద ఆ ఊటీలో పెద్ద ఓప అంటే గార్డెన్ ఉంటాయి కదా ఆ గార్డెన్ ఆ గార్డెన్ లో అయితే అసలు పిల్లలు చాలా ఆడుకునే ఇవి చాలా ఉంటాయి ఉ తర్వాత ఆ షూటింగ్స్ జరుగుతాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బోటింగ్ ఉంటాది ఆ అన్ని అన్ని చాలా బాగుంటాయి ఇంకేంటి రా